హలో నమస్కారం అండి గుడ్ ఆఫ్టర్ నూన్ తిన్నాడా
ఆ తిన్నామండ్ మీర్ తిన్నారా తిన్నామండి ఏం తిన్నారు మీరు హ
నేను గుడి న్ దా పన్నీర్
ప్రోటీన్ కోసం పన్నీర్ నేను ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ ఇది, ఆ ప్రోటీన్ ఫుడ్ దీంట్లో ఎంత ప్రోటీన్ ఉంటది, దీంట్లో ఎంత ప్రోటీన్ ఉంటది, అంటే మీరు ఎలా తెలుసుకుంటారు.
అదే ఓ పన్నీళ్లో టలంగామ్స్ అయినా ఉండొచ్చు పైదామ్ తె ఫైవ్ ఇంటు
ఆ చెప్పండి
టూ ఇంటు బాడీ వెయిట్ ఉంటే
అంటే ఇప్పుడు నేను అడుగుతా, ఇప్పుడే ఇప్పుడు నేను ఒక అఫ్ కేజీ పన్నీర్ తిన్నానన్.
అ
హాఫ్ కేజీ పన్నీర్ లో ఎంత ప్రోటీన్ ఉంటుది, అలా ఎలా తెలుసుకోవాలి మనం.
చాట్ జీ పిటి
అంటే చాట్ జీపీటీ కి ఫుటో పంపిస్తే, అది ఆ ఎంత ప్రోటీన్ ఉంటది, ఎంత ఏంటని చెప్పిద్దా.
ఆ
ఆ తే ఆ ఎన్ని ఆర్ బ్ ఇప్పుడు చూడు అంటే మీరు మీరు ఎక్కువ డైటు అలా ఫాలో చేస్తారా.
అ
అంటే ఇప్పుడు మీరు అలా డట్ అలా ఫాలో చేస్తున్నావ్, దానికోసం మీరే సపరేట్ గా ఏమన్నా యాప్ అలా ఏమన్నా కనుక్కోపోయార, ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందరు ఫోటోలు దాన్ని పంపించడం అలాగే.
తుబు అలనే చాలా ఆప్స్ ఉన్నాయి ప్రెసెంట్ జు జూ ఆగాగు చాలా యాప్స్ ఉన్నా
కాదు మీ మీరు ఎందుకు చే మీర్ ఎందుకు చే మీర్ ఎందుకు చేయలేదని.
యాప్ క్రియేట్ చేయలేదంటారా
ఆ అవును మీరు యాప్ ఎందుకు క్రియేట్ చేయలేదు అంటున్నారు, యాప్ క్రియేట్ చేసుకోవచ్చు కదా మీరు సపరేట్ గా, అది అందరు యూజ్ చేస్తారు కదా.
ఇప్పుడూ జిమ్ చేసేవాళ్ళు వందల పది వందల పది మం వచ్చేయండి వందల్లో పది సర్లే వస్తారు రోజును
రోజు జిమ్ కు వన్ లో ఆ రోజు వందలో పది మందే వస్తారంటారా
ఊ అంత అంతా ఒకే
కా పోతే ఆ చెప్పు
ఓ పది ఉన్నో ఆ
అంటే నా దగ్ క్రో నాకు ఒక్క డౌట్ ఉంది
ఊ
ఇప్పుడు ఆ ఇప్పుడు మనము డైలీ జిమ్ చేయడం వల్ల మనకి ఏమన్నా యూజ్ అట్ట ఏమన్నా ఉందా
యూ హెల్త్ హెల్త్ బానే హెల్త్ డైలీ బానే ఉంటంది ఉప్పు ఉప్పు వెదర్ చేంజెస్ దాని వల్ల ఎఫెక్ట్ అవుతది బాడీ దా
అవును ఎక్కువ
కొంచెం బై బై ఫైన్
అంటే ఇప్పుడు ఎక్కువ ఆ రోజు మెయింటైన్ చేసే వాళ్ళు రోజు చేసే వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వడం చానా తక్కువ ఛాన్సెస్ ఉంటాయంటారా
ఆ అవు
ఇప్పుడు కొంతమంది డైలీ ఉదయాన్నే రన్నింగ్ కి లేకపోతే మెడిటేషన్ లేకపోతే జిమ్ దీట్లలో మూడుట లో లో ఏ
పాడిటేషన్ మంచి ది అంటే ఇప్పుడు ఇప్పుడు మంచిది ప్రశాంతం టూ మినిట్స్ అయినా ఓ మనిషి మెడిటేషన్ చేయాలి
అయితే మీరు ఇప్పుడు మే టేషన్ అయిపో తే ఆ జిమ్ కు చేస్తారా
నేను పొద్దున్న ఆ ఒక్క టైమ్ ఆఫీస్ టైమ్
రే ఫోన్ దగ్గర పెట్టి మాట్లాడు
నేను రెడీ అయ్యి
కాపోతే మీరు ఆ కొంచెం ఆ రోజు కొంచెం ఫాస్ట్ గా నిద్ర లేవడం అలా అలవాటు చేసుకోవచ్చు కదా
ఇంత ఫస్తా అంతే పో లేవు అంతగా ఈరట్టి పోయి
అంటే మీరు చెప్పడం అంటే ఫైవ్ ఫై కి లేస్తారా మీరు మార్నింగ్ చేస్తారు మీరు
అవును అవును అయి
అంటే ఆ అంటే మనం రోజు మార్నింగ్ ఒక మనిషికి అసలు ఎంత నిద్ర కావాల అనుకుంటారు మీరు
మాక్సిమం బీటెక్ స్టూడెంట్స్ అయినా మినిమం సిక్స్ అవర్స్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్
దాంట్లో మీరు రోజు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నారు
నేను వాల్
పోను
నేను ఫైవ్ టు తీసావచ్చ
ఫైవ్ టు సిక్స్ అవర్స్ నిద్రపోతారా మీరు డైలీ
అవును అవును
అంటే ఆ మీరు సవ అంటే స్పెసిఫిక్ జిమ్బళు ఇంతసేపు ఎక్కువ కావాలంటారు నిజమనా
సిక్స్ హరుస్ సరిపొద్ది
సిక్స్ అవర్స్ అర పోయిద్ద
ని
అంటే సిక్స్ అవర్స్ నుంచి ఎయిట్ అవర్స్ మధ్యలో ఎంత సెపు నిద్రపోచ్చుంటారు మీరు
ఆ ఇన నవాసనీ
నేను కనీసం రోజు కి ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు పడుకుంటాను
అ
అని అనుకుంటాన అంతే ం చెప్పండి
అవాస్ నిద్రపొ
అదే నేను డైలీ సెవెన్ ఎయిట్ టు నైన్ అవర్స్ నిద్రపోదాం అనుకుంటాను కానీ నేను గట్టిగా నిద్రపోయేది ఫైవ్ టు సిక్స్ అవర్స్ పడుకుంటాను అంతే
నిద్రపోయి పచి
అంటే ఎక్కువ ఎక్కువ నిద్రపోవడం వల్ల ఏమైనా లాభాలు అలా ఉన్నాయా
రాబై
అంటే నా తెలిసిన వాళ్ళు కొంతమంది అన్నారు ఎక్కువ నిద్రపోతే మెమోరీ పవర్ ఆ కొంచెం ఫోకస్ అయి పెరిగిది అంటారు నిజమేైన
అదిదు బత్తదమయితు వస్తుంది అనస్
అంటే ఎక్కువ నిద్రపోతే ఎక్కువ బధకం వస్తుంది అంటారా
అవును
పోతేస్లు కొంతమంది అంటే ఉంటారు కదా ఆస్ట్రాలజిస్ట్ అలో వాళ్ళు చెప్పే దాని ప్రకారం వీళ్ళలకు మటుకు ఎక్కువ ఛాన్స్ అంటే ఫోకస్ చేయడానికి దానికి దీనికి కొంచెం ఎక్కువ ఉంటాయి
ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ అవర్స్ ట్రాక్టర్ ఫైవ్ అవర్స్ ట్రాక్టర్ సీట్ మెయింటైన్ చేస్తే టైమ్ టు టైం ఫైవ్ అవర్స్ అయిపోతు మైట్ అసలు పోతే నిదపోయప్పుడు నిదపోవాలి టక్టర్ ఇ సబ్ పవద
ఇప్పుడు ఫోకస్ గా నిద్రపోవడం అంటే అది ఎలా
ఎవరు ప్రు ఆ
అంటే పడుకున్నమాట నిద్ర రావాలంటే ఏం చేయాలి
హాఫ్న్ అవర్ అయినా మంచిలా బాడీ టైనిప్ బాంది
అంటే పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ అలా చేయడం అంటారా
మెడిట్షన్ కాదు వొర్క్ఉట్ జిమ్ వాకింగ్ రనింగ్ ఆ మీరు ఏ పలో అంటారు
మేము ట్వెల్త్
రోజు నడుస్తుంట ఇల్ నచ్చస్తు అ బాడీ అద
ఆ డైలీ స్టెప్స్ స్టెప్స్ యూజ్ చేస్తున్నాం మేము
సైపోద్తి బమ
ఓకే
ఫర్మన్ ధన్వాదాలు బాయ్ డి నిర్ణయ